హలో న నమస్కారం అండి ఆ బాగున్నామండి మీరు బాగున్నారా? అవునా ఏం చేస్తున్నరండి, నేను కూడా లే అండి. వంట ఆఇందా ఆ అయిందండి, మీదండి
ఆ అయింది.
ఏం కర్రీ?
ఈరోజు సాంబార్
అవునా అండి
ఉమ్ అయింది, మీకు?
హ మాకు గుడ అయిందండి. ఇద్దరు పాపల్ నాకు
అవునా నాకో పాప, ఒక బాబు. ఆ వెళ్తున్నారు పాప సెక్
ఉమ్ అవునండి మా చిన్న పాపలండి స్కూల్ కి వెళ్తలేరు ఇంకా, పెద్ద పాపైతే అంగన్వాడికి వెళ్తుంది.
ఆ
ఈ చిన్న పాప ఇగ నా తోనే ఉంటుంది. వన్ ఇయర్ అన్నట్టు ఆమెకి.
వన్ ఇయరా, ఉమ్ ఇంకా ఏం నే
ఆ చిన్న పాపాయ్ పేరేమో జానుశ్రీ అని వెట్టాము
మ్
పెద్ద పాప పేరు గానవి అని బెట్టామండి
అవునా
మీ పాప పేరు బాబ్ పేరండి
ప్రతిక పాప పేరు బాబు పేరే మొ విశ్వతేజ్ నో
అవునండి ఏమిటోలండి మీరు
మేమ్ వెల్ మాస్
వెల్ మాసా అవునా మేం తెనిగోల్లం నట్టు
అవునా మ్
హా
ఇంకేంటి విశేషాలు ఏం కర్రి చేసారు
మేమా అండి ఎల వంకాయ కరెండి మీర్ సిటీనా పల్లెటూరాండి
ఆ సిటీయే ఇక్కడ మాహ్బద్ దగ్గర మాది
అవునండి మది పల్లెటూరు ఇర విలేజ్ నేమ్స్ చెప్పుకోద్ద్ కదండి
మ్ అదే అని కొంచెం సిటీస్ డిస్టిక్స్ నేమ్స్ చెప్పుకోవచ్చుగా
దగ్గరన్నట్టు మాది
అవునా ఓకే ఒకే
ఇంకా మా హా ఓకే అండీ మా అంటే ఉగాది నుంచె పల్ల మా ఊళ్ళే ఇట్లా సమ్మక్క సారక్క గురించి అనేసి చెప్పాలా
మ్ ఇష్టమ్ అయింది చెప్పండి నేన్ వినడానికి ఓపికగ ఉన్నా మంచిగా త
అవునండి అంటే మా కాడా దేవత సమ్మక్క అనేది మాకాన్నె పుట్టిందండి పుట్టుగూరం మా కాన్నె అన్నట్ట్ టు విలేజ్ల్నే వుట్టింది అన్ అందుకోసం తనూ ఇట్లా అంటే చెంమా చందా వంశానికి చెందింది తనూ అంటే వాళ్ళక్ దొరికిందన్నట్టు జంగట్ల ఆ దొరికితే ఇట్లా తీసుకొచ్చుకొని చదుకున్నారు కొన్ని రోజుల తర్వాత ఇట్లా లేవడము అలికి చల్లడము అంటే పల్లెటూరు లే ఇది కామగా పొద్దుగా లేవడము
అవునా
చల్లడము ముగ్గేయడము ఇట్లా ఇంట్ల పనుల అన్నిీ చేస్తుందట
హ
ఆ చేస్తా అంటే రోజు ఈమల్ళ వేసే లోపునే ప అంటే వాళ్ళ తల్లి అంటే దొరికిన వాళ్ళు తన తల్లి లేేసుడుతోనే పని చేస్తుంది మరిఎవళ్ చేస్ స్తున్నారు నేనే కదా ఉండది చేస్తున్నారు అనే సీ అంటే ఒక నైట్ లే తెల్లారు గట్లా అంటే నైట్ ఎల్ల నిద్రపోకు కుండా చూసారట ఇట్లా ఎవళ చేస్తున్నారు పని అనే సి చూస్తా అంటే తను చేస్తుంది నువ్వు గిత చిన్న వయసులో చేస్తాను పని అని అనేసి అడిగారట ఆటవాళ్ళు అడుగురితోనే నేను ఇట్లా దేవతని అన్నట్టు ఇట్లా మీకు దొరికాను నేను మీ నా గురించి మీకు తెలిసింది కాబట్టి నేను ఉండను అంటే మాక్కడ ఒక పెద్ద గుట్ట అలాంటిది ఉంటది అంటే మా పొలం పైనే ఉంట్ ఎట్టే దాన్నట్టు ఆ గుట్ట అ అయితే నేనుండను నన్ను ఏడ దొరికినో అడ అంటే ఇట్లా విడిచిపెట్టి రండి అనేసి అంటది అన్నట్టు
హ
అంటే తను అని ఇక దేవతని అడసి పెట్టి వస్తే ఇక అంటది కదా రెండు సంవత్సరాలకు ఒకసారి మీ కు ఏడ ఉన్న బండారి అంటే కుంకుమన్న పసుపు అన్నట్టు ఏడ ఉన్నా మీ కళలో వచ్ వచ్చి చెప్తాను ఆడ వచ్చి తీసుకోవాలి అనేసి చెప్తది అన్నట్టు వాళ్ళకి దొరికిన వాళ్ళకి ఏ
హ
చెప్పిన తర్వాత టా అతను అంటే వాళ్ళు అంటారుగా సరే అనేసి అంటారు ఈ సంవత్సరానికి ఒకసారి ఇట్లా గుట్ట మీద వెళ్ళి అంటే మానసంటోళ్ళు అంటే వెళ్ళారు దానికి వచ్చే దానికి వెళ్ళిన గాని దేవత అనేది ఏదన్న ఒకటి ఇట్లా అడ్డంకలు వేస్తా ఉంట అన్నట్టు
హ
వా వంశానికి చెందిన వాళ్ళు వీళ్ ట మాత్రమే దోరగత అన్నట్టు బండారి దొరకదు అసల్ కే ఇ అందుకోసం ఇక మా ఊరు పుట్టిన పుట్టిన ఊరు అన్నట్టు మే టెన్ ఊరు అ మేడారం మ అన్నట్టు
వావ్
ఆ అవునండి బాగా జరుగుతుంది అంటే ఫస్ సంవశ్రమ అక్కడ మేడన అక్కడ జరుగుతుది ఒక సంవత్సరం మా ఊలే జరుగుతుది అన్నట్టు అ ఇక అంటే వేరే వాళ్ళసే ఇ డాన్స్ క లేసే వాళ్ళుంటారు కగా షార్ట్ ఫిమ్ తీ శేవాలు గట్లా మా ఊరికి వచ్చి అదే ఆ దేవ గురించి ఇట్లా షార్ట్ ఫిల్మ్ తీయడము డాన్స్ వయ్యడము దేవుని మీద పాట పెట్ ఇలు చాలా మంది జానురిలు ఆ ఇంకా సింగరు వరం వచ్చింది చాలా మంది వచ్చారు మేడారం దగ్గ మేడారం పడుగ వస్త
అక్కడేనా షూట్స్ తీసేది
అవునండి మా ఊళ్ళే తీసారండి మాది బయక్ పెడాడి మాది ఇక మేడ దగ్గర ఉంటది
ఆ
ఆ అదండి
బాగుంది
అవు ఇట్లా దేవత ఇట్లా బండారి తీసుకొచ్చి మద్ద గద్దెల కాడలు తెస్తారు కదండీ ఇట్లా ఆకాశం పైన ఆ అంటే ఎయల్లో కలర్ అన్నట్టు పడుతదండి అంటే దేవత తవెనట్టు పడుతుందండి అంటే అప్పుడు మా చిన్న తాను అంటే మా అత్త వాళ్ళు ఉ టె మా అమ్మమ్మ ఊరు అన్నట్లు టు అందుకోసం చిన్న అప్పుడు నుంచి ఎప్పుడైనా ఈ జాతరకి వచ్చి చూసేదండి అప్పుడు కనవండి
అవునా ఇంకా ఉంటా అంటే ఇప్పుడు కూడా జాతర నడుస్తుందా
అంటే నడుస్తుంద అంటే సంవత్సరానికి ఓసారి సండే అంటే ఎవరన్నా ఇట్లా పోయిన ఇట్లా పోతారు కదా దేవుని దగ్గర నుంచెల్లి కొబ్బరికాయ కొట్టడం అనేది జరుగుతుంది ఈంగ
ఆ అంతేగా
ఆ దేవతకి సపరేట్ గా అ టే అట్లా గద్దెలు కాకుండా మా కాడ ఒక గుడిసెల కౌ గుడిసెలే ఇంకా ఉంటది అన్నట్టు టు ఆ గుడ్ సెల్లా పుట్ కట్టెలా పాము ఉంటదండి
ఇప్పటికి ఉంటదా
ఇప్పటికి కూడా ఉంటది
వావ్ కానీ అక్కడికి ఎళ డానికి చాయిస్ ఉంటదా
ఆ ఉంటదండి చూడొచ్చు పాము బయటకు వస్తదా ఏవన్నా ఆ వస్తదంటే అంటే వారం అంటే బుధ అం దేవతకు నచ్చిన వారం బుధవారం ఉన్ను గురువారం కాబట్టి అట్ల కనబడతదండి శుకవారం మూడు రోజులు అన్నట్ టు హు ఇట్లా కనబడతదండి మాక్కడ నిజంగా ఉన్నాటండీ మా ఊల్ల నై తే మా ఊళ్లే ఏ జీరో అంటే అంటే ఏదన్నా జబ్బులు గిట్లా వచ్చినా అంటే వేరే ఊళ్ళ వస్తే కానీ మా ఊళ్ళే దేవత చూసుకుంటాది అనేసి నమ్మకం ఉంటదండి మాకు బాగా
అవునవును
ఉ ఇంక అండి మీకు ఏమన్నా విశేషాలు ఏమన్నా అంటే మేర మేడరంగిట్ల తోచ్చి
ఆ వచ్చామండి రీసెంట్ కాకపోతే జాతర అంతా అయిపోయాక వచ్చాము అసలు వీలు పర్లేదు దర్శనం కూడా కాలేదు అ
టేవ్ జాతర అయి హ్మ్ జా తరై పోయినంక మంది ఉనరు కదండి దర్శనం ఫ్రీగై
అప్ ఇంకా మేము వచ్చినప్పుడు ఫుల్ రష్ ఉంది ఆ ఇంత చాలా ఎక్కువ మంది ఉన్నారు
ఉ అంటే తిరుగు వారం అన్నట లేక కుంటే ఇంక పండుగ అయిపోయినంక బదిరోలకి ఇట్లా వచ్చిలా వారానికి వచ్చారా
తిరుగువారం
అవునా మేము కూడా వచ్చామండి ఏం రష్ లేదు కదండి బాగా
అవునా మేము వచ్చినప్పుడు మస్తు రష్ ఉన్న ది మళ్ళ ప్లేస్ ఫుల్ ఈగలండి
అవునండి మేము నైట్ వెళ్ళాము
ఆ ఆ మీకు దగ్గరే కాబట్టి వెళ్ళము మేము మార్నింగ్ వచ్చాము ఫుల్ ఈగలు నైట్ వచ్చాము మేము అంటే తెల్లర అట్లా త్రీ టు ఫోర్ త్రీ టూ అట్లయింది రూమ్ తీసుకున్నాము ఆ ఫుల్ ఈగలూ నాన్ స్టాప్ ప్పు ఘోరంగా ఉంది అసలు ఇంకా మళ్ళా ఏం కాదనేసి అట్లనే దర్శనం చేసుకున్నము అయిపోయింది కొంచెం ఫ్రెంట్కి వెళ్ళినక కాకపోతే దర్శనం కొంచెం లేట్ అయింది అంతే కానీ బాగుంది కానీ మొత్తం చూడలేదు అట్ల అంతా సడన్ గా అయిపోయింది మాది మళ్ళా ఇప్పుడు కొంచ మారేజ ఉన్నది అయిపోగానే మళ రావాలి మళ వెళ్ళాలి మేడారం
అవును అంటే ఆమెకు ఎక్కువగా బండ అంటే అది బెల్లం బంగారం ఇష్టం అన్నట్టు ఏదైనా మొక్కుకున్న కూడా తీర్చడానికి అది పెట్టచ్చు
జరిగినాయి వార్డు కౌన్సిలర్గా థర్టీన్త్ కు ఇప్పుడు వచ్చాము ఇది మార్చ్ కదా ఫెబ్ అనుకుంటా ఫెబ్ లో వచ్చాము
అహ
ఇంకా ఏం కాయ వంకాయ చేసారా
అవునండి మా వాళ్ళు తింటున్నరు అన్నం వాళ్ళు అంటే మా అత్తమ్మ ఉంటది మా అత్తమ్మ ఏస్తంది తింటున్నారు అన్నం
హ హె
హ అంటే మీరు మీ హస్బ మీరు ఒక్కరేనా మీ ఇంకెవళ
ఉన్నారు బ్రదర్ ఉన్నారు బ్రదర్ ఉన్నారు ఆయనదే మ్యారేజ్ నెక్స్ట్ మంత్ ఆయనది మ్యారేజ్ ది షాపింగ్ చేసాము
అంటే మీది అంటే మీకు బాగా పల్లెటూరు అంటే ఇష్టమా అండి సి
పల్లెటూరు అంటేనే ఇష్టం
అవునా మీ అమ్మ వాళ్ళది అం టే పల్లెటూరా సిటీనేనా అవునా అవునా
తే నేను ఒక్కదాన్నే ఇద్దరమే
అంటే డా డాడీ చని
ఆ లేరు కానీ లీవ్ చేశారు మమ్మీ ఆ ఉన్నారు బట్ మమ్మీని లీవ్ చేసి వెళ్ళిపోయారు నా చిన్న ఏజ్ లో
అంటే మీకు అన్నగిట్లే ఎవళగిట్లా లేరు ఇగ ఒక్కదానివే అన్నట్టు
అ ఎవర్లేరు నేను ఒకదాన్నే
అవునా ఇగ మీ మమ్మీ మీతోనే ఉంటుందండి ఇగ
ఆ మమ్మీ మాతోనే ఉంటది మా సారికి జాబ్ ఇక్కడే వచ్చింది అక్టువల్ గా మేం తొర్రూరు లో ఉండేటోల్లం మది అక్కడ లాంగ్ విలేజ్ ఇక్కడా టె ఇంకా టెక్నీషిన్ ది అన్నమాట ఇంకా ఇక్కడ ఇంట్లోనే ఉంటా నేను తను ఇగ జాబ్ మరి పిల్లలు స్కూల్కెళ్తార
మీ మామ్మీ ఇగ మీతోనే ఉంటుందా ఎం అయినా పని పయ్
మా మమ్మీ మాతోనే ఉంటది మా మమ్మీకి షాప్ ఉంది కిరాణం షాప్ ఉంది మమ్మీకి
అవునా ఇంకా అండి మీరు ఎంత వరకు చదువుకున్నారు
నేను నాది డిగ్రీ అయిపోయిందండి నేను కట్ చేస్తాను మళ్ళా మీరు నాకు కాల్ చేయండి